హెలో ఏవో డాక్యుమెంట్ చేద్దామని కూర్చున్నా నువ్వేం చేస్తున్నా
స్టార్ట్ చేసినావా
ఆ ఇప్పుడే చేద్దామని ఇగ కూర్చున్నా ఇంగా
నేను ఏం చేస్తలేను ఖాళీ
నువ్వు జేషినావా
లేదే చెయ్యలేదు చెయ్యాలి నేను కూడా నాయి కొన్ని పేజెస్ ఉంది లాస్ట్ పేజెస్ కొన్ని ఎడిట్ చేస్తే అదే తెలిసయిట్లే అ్యాలో
అదే ఏమోవిగా చేస్తున్నా అప్పటిది ఉండే రియల్టీ అయింది అట్లనే కదా
ఆ అట్లనే కాకపోతే కొన్ని అట్ల మెజర్మెంట్స్ అవి చేంజ్ చేయాలి అనమాట టాప్ లెఫ్ట్ అట్లాంటివన్నీ తీసుకొని చేయాలి కొంచెం డిఫరెంట్ గా చే్యంది అంటే పెట్టాలివి
అవునా అయ్యో నేను ఇది ఎట్లనే అనుకున్నా సేమ్ అంద వలా
స్పేసింగ్ గానీ అవి కాగాని అవన్నీ ఫార్మాట్ అ ఆ ఇంకా టెక్స్ట్ స్టైల్ వచ్చేసి టైమ్స్ యూ రామ్న్ పెట్టాలి
ఆ
టెక్స్ట్ స్పేసింగ్ వన్ పాయింట్ ఫైవ్ స్పేసింగ్ ఉండాలి ైన్ అట్ల లెటర్ టు లెటర్ కూడా ఉండాలి అవన్న చేం్ చేయాలన్నమాట అయితే అదే గ్రప్ ఇట్ క దాని ప్రకారం చేయాలన్నమాట
ఆ
అా
అదే చెయాలికా
అయిపోయినాయి ఆ రికార్డ్స్ వ వళస్తే రికార్డు రాసినవు
ఏ రాయలే ఇ రాయ ఇదప్పుడు
రేపు స అబ్మిషన్ ఏ మో
ఇగ తర్వాతన ఏయించుకుంటుంది ఇప్పుడు ఏడైతే
అదే ఇగ ఏమో చూడాలి తెల్వదు ఇగ మాకైతే రేపు అదే ల్యాబ్ ఉంది మరి రేపు చేపించుకోవాలి నేను నేను ఫోర్ ఎక్స్పరిమెన్ట్స్ ఏమో అయిపోయినాయి మిగతావి సార్ తో చేపివ్వాలి
మ్మ్
హ్మ్
ఎ ఏ
ఇంకా ఇంకేం రాసేటివి లెవ్వ
ఇంకా ఉన్నది వి ఎల్ ఎస్ ఐ నోట్స్ ఉన్నాయి టూ యూనిట్స్ రాయాలి
మ్మ్
రాసిన నా నోట్స్ స్టార్ట్ చేసినావా
అ లేదు అసలుకి ఒక్క పేజ్ కూడా స్టార్ట్ చేయలేదు వి ఎల్ ఎస్ ఏమో అది ఎట్ల రాయ యాలి ఏంది అనేది అర్దమయితలే ఫస్ట్ ఒక పి డి ఎఫ్ ఉంది దాని తర్వాతకి ఇంకొక పిడిఎఫ్ ఉంది అసలు ఏ పీ డీ ఎఫ్ రాయాలనేది అర్థం అయితలేదు
అదే ఆగం ఆగం ఉంది అంతా ఒక్కటే పెట్టొచ్చు కదా రెండు మూడు పెడుతుండు
అదే వచ్చింది బాద
స
మ్మ్ అస్సలు ఎట్లనో ఏమో
హా
మ్మ్
ఎప్పుడు అన్నాడు లాస్ట్ డేట్ నోట్స్ కి
సిక్స్టీన్త్ అనుకుంటా సిక్స్టీన్త్ అనుకుంటా
సిక్టీంత్ ఆ ఆహా
అబ్సిక్స్టీన్త్ అనుకుంటా లాస్ట్ డేట్
తిన్నావా మరి
ఆ తిన్న నవ్వు తిన్నావా
ఆ తిన్న
పొయ్యేసి వచ్చినవా కాలేజ్ కి
ఆ పోయినా పోయినవ నువ్వు
ఆ పొయ్యేసొచ్చిన
ఆహా ల్యాబ్ అయినయ ఈరోజు ఏమైనా
ఏం కాలే ఈరోజు మొత్తం క్లాసు లే బి ఎస్ పి అయితే ఒక ఫోర్ ఫైవ్ క్లాసెస్ అయినాయి అసలుకి సార్ అయితే వదిలి పెడతలే ఆ సిలబస్ అయిపోయే వరకు రెడీ మ్మ్ అదేదో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంట ఏమేమో విండో మెథడ్స్ అంట అలా ఫోర్ మెథడ్స్ ఉన్నాయి ఆ మెథడ్స్ ఏ డిస్కస్ చేస్తాను మొత్తం ఇగ మళ్ళా ఆ మెథడ్ కాన్సెప్ట్ ప్లస్ డెరివేషన్ మళ్ళీ దానికి డైగ్రామ్ గ్రామ్స్ దానికి ప్రాబ్లం
హా
అన్ని అన్న అట్లనేే
ఆ హా
మొత్తం అన్న ఒక టూ ఓ త్రీ ఓ మెథడ్స్ అయిపోయినాయి అంతే ఇంకేం అయిపోలే
అవున అన్ని యూనిట్స్ అయిపోనాయా మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ లో
నే సబ్జెక్ట్స్ ని ఏం అయిపోలేదు కా ఈ అయ్యేనే పోతనేట్ ఉంది ఏడబ్ల్యూపి ఏమో ఏది ఫిఫ్త్ యూనిట్ స్టార్ట్ చేసినట్టుంది ఇ రోజు
హా
ఇంకేముంది ఆ ఈ ఎస్డీ ఫిఫ్త్ యూనిట్ స్టార్ట్ చేసి ఈ రోజు ఫోర్త్ యూనిట్ కంప్లీట్ చేసి ఫిఫ్త్ యూనిట్ కూడా స్టార్ట్ చేసిండు ఇంకా అవి రెండు కొంచెం మళ్ళ ఫిఫ్త్ స్టార్ట్ చేస్త హెచ్ ఓ డి అయితే ఈరోజు ట్రిబుల్ క్లాసులు తీసుకుండు ఇంకా టైం ఉంటే రోజు మొత్తం చెప్తాడు అవసరం అయితే సండే కూడా పెడతాడుంట
వామ్మో సండే ఎవరువస్తారు
అదే సండే పెడతాడంట మరి ప్లాన్ చేస్తున్నాయన సెకండ్ సాటర్డే హాలిడే అయినా గానీ ఈయడంతా అందరికి ఇచ్చిన మనకియాదంట
అయ్యా
ఇక అందరు అంటారు మరి ఏం చేస్తారు ఏమో ఇక ఆన ఆయన పెట్టేటట్టే కనిపిస్తుండ ఇక ఇంకా ఆ రోజు కూడా పోవాలి కాలేజ్ కి ఇక సండే కూడా హాలిడే ఇయ్యాడు ఉమ్ తెలుసుకదా మనం హెచ్ ఓ డి గురించి ఇక డాక్యుమెంట్ ఎన్ని పేజెస్ ఉండాలంట డాక్యుమెంట్
ఏమో థర్టీ
ముందు ఫ్రెంట్ పేజెస్ ఏసీ ఇట్ల నేమ్స్ ఉంది టీమ్ లీడర్ నేమ్ రోల్నంబర్స్ టైటిల్
ఇప్పుడు
ఆ చేస్తున్నాను
ఆ ఇక్కడ రియల్ టైమ్ ఉంది రియల్ టైమ్ తీసేసి మిని అని పెడితే చాలు కదా
అంటే ఆ మిని అని పెట్టేస్తే సరిపోతుంది ఇంకేముందని మళ్ళీ దానికి చేంజ్ అంతే కదా
ఆ నేను ఈ ప్రాజెక్ట్ కని పెట్టి పేర్లు చేంజ్ చేస్తా అయి
ఆ ఇకా మీతే వేరే వేరేన్న ఇగ మీయితే ఎంత మ జీన్స్ అవన్నీ సెట్ చేసుకొని ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి టేబుల్స్ ఎన్ ఉన్నాయా లిస్ట్ చేయాలేమో మళ్ళా అంతేనా హా మండే చేయాల ఏ నేను ఆ లాస్ట్ పేజెస్ వయాలి కో సోర్స్ కో వాటి వారికి కోడ్ నుంచి చెయ్యాలి నేను
కోడ్ కూడా పెడతావా
ఆ పెట్టాలి లాస్ట్ పేజెస్ లో కోడ్ మనం ఏం కోడ్ యూజ్ చేసినా మన ఏం లాంగ్వేజెస్
అయ్యో ఆ కోడ్ ఎట్లా మరి నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి
ఆహా కోడు ఏం లేదు వాస్త స్క్రీన్ షాట్స్ అన్ని ఛార్జిపీటిిగిస్తే జనరేట్ చేసిస్తుంది అది హ
అకే
మేము కూడా అట్లనే అవాల అట్లనే పెట్టి అట్లనే జనేట్ చేసినా మాకుడయినా అసలు ప్రాజెక్ట్ ఆగమా అని చేసిడు అసలుకి ఔట్పుట్ చక్కగా రాలేదు కాదు మాకు
అ అయ్యా
షేర్స్ మళ్ళా మళ్ళా నేను దాన్ని మాడిఫై చేసిన ఎట్లా ఏం కావాలని మా దాంట్లో వెబ్ పేజ్ ఉంది కదా ఇగా అట్లు దాంట్లో కొంచెం నాకు ప్యాంటు వేరేది కావాలి నాకు నేమ్స్ వేరే కావాలి అనుకున్నప్పుడు నేను అదంతా మాడిఫై చేసినా మొత్తం వేసి సాగినట్డు ఉంటే కొత్తది వేసినా కోడ్ ఇస్తే అది మళ్ళ పే చేసి చేసిన అన్నమాట ప్రాజెక్ట్ అసలు ఆ ప్రాజెక్ట్ ఎట్లుందో ఏమో అసల్కి పని చేేస్తున్నాయో లేదో లాస్ట్ రివ్యూకు వచ్చినప్పుడు ఇగ ఏంటి రివ్యూ ఆ చూపించాలి అటు చూపించాలి కదా
వచ్చారా
ఆ ఇగా అట్ల రాకపోతే అంతే ఇగ కాలేజ్ పేరు చేప్తా నేనైతే ఇగా కాలి కిలాబు రేషన్ చేసిన్రు వాళ్ళు ఎత్తుకొరు పాలియ అచ్చారు
ఇయర్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఉంది అప్పుడు ఇప్పుడు ఎట్లా మరి
ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇప్పుడు కూడా అంతే కదా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏ కదా మనం థర్డ్ ఇయర్ అంటే
అప్పుడు యాక్చువల్గా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ పెట్టాలి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ పెట్టినారా మీరు అ ప్
ట్వంటీ ఫైవ్ టు ట్వంటి సిక్స్ అంతే
ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఏ పెట్టలే హా హ్ అదే కరెక్ట్ కదా ఎందుకంటే మనం ప్రెజెంట్గా ఏది ఉంటే అది పెట్టాలి
మ్మ్ హ్
ఇంకా ఇప్పుడు ఎన్ని పేజెస్ అయిపోయినయ్ డాక్యుమెంట్
ఇగో ఫస్ట్ పేజెస్ యే చేేస్తున్నా
ఎక్కడా అయితయ్ లే ఇగా ఒక టూ అవర్స్ ఆ కొన్ని కొన్ని పేజెస్ అయినా ఏం కాదులే
హు మ్
పేజెస్ చేసుకుంటా సేవ్ చెయ్యి అట్ల అయితే కరెక్ట్ గా సేవ్ అయితయ్ అప్పుడు ఇప్పుడు ఏం ఇట్లా క్లమ్జి క్లమ్జీ కాదు కరెక్ట్ గా సేవ్ చేస్తే సేవ్ అవుతది
అంటే ఒక్కొక్కటి చేయగానే సేవ్ చేయాలా
ఆ అంటే ఆ అంటే అట్లేం కాదు పైన ఆటో సేవ్ ఉంటది కదా అది అయిపోతది
ఆ
అంటే ఇప్పుడు మనం ఏం చేసిన అది కరెక్ట్ గా సేవ్ చేస్తే మంచిగా ఉంటదన్నమాట చేసుకోవచ్చు ఇగా అట్లనే ఓ మళ్ళా క్లమ్జి క్లంజ ల్యాప్టాప్ ల్యాప్టాప్ కూడా డిఫరెన్స్ ఉంటదన్నమాట మోబైల్ కి లాప్టాప్ ఎట్లా డిఫరెన్స్ ఉంటయో ల్యాప్టాప్ కి ల్యాప్టాప్ కి కూడా డిఫరెన్స్ ఉంటాయి అది దాంట్లో చూసినట్టు దీంట్లో ఉండదు దీంట్లో చూసినట్టు దాంట్లో ఉండదు అది ఏమంటారు ఆ అలైన్మెంట్స్ అనేవి కరెక్ట్ గా సెట్ అయితే కరెక్ట్ గానే ఉంటాయి అలైన్మెంట్స్ కరెక్ట్ గా లేకపోయి ఉంటే పోతదన్నమాట అది
ఓహో అయ్యో
సరే అయితే మళ్ళా మళ్ళీ చేస్తా చేయి డాక్యుమెంట్ నువ్వు